హలో
హలో హాయ్ అండి
ఏం జతారు
ఏం చేస్తాలేము హలో
ఏం చెతారు
ఏం చేస్తాలేము కూర్చున్నాం మీరు ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేము బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తంది ఏమో
బాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందా
ఊ
ఊ ఇప్పుడు వస్తుందా మరి మంచిగా వాయిస్
ఊ
ఇంకా చెప్పండి బావున్నారా అందరూ ఇంట్లో
ఉమ్ బావున్నం
ఆ ఫినిషెల్ల ఆ బానే ఆ ఇంకా ఆ తిన్నాం అయిపోయింది
ఏం కూర ఆ తిన్లా
మేమేం చేసినాం అంటే చికెన్ కర్రీ చేసుకున్నా
ఏహే
ఊ మీరేం చేసుకున్నారు
నే నేను ఏం చేసుకున్నా
అవునా ఏం తిన్నారు మరి ఇవాళ
ఇయాళ మటన్ ఉండే స్పెషల్
ఊహూ వంటయ్యిందా ఊహూ ఇంకా
చెప్పాలె
చెప్పండి మీరే చెప్పాలి ఏంటి సంగతి ఎట్లున్నారు ఎట్లా ఎట్లా పోయింది మరి ఎండాకాలం మంచిగా బోయిందా
ఊ ఈ వర్షాకాలంలో కూడా ఎండగొడుతాంది ఇట్లా మరి
అవును
ఊ
ఇంకా
చెప్పాల మీరే
చెప్పండి
తిన్నారా మరి మీరు
ఆ మేమా తినేసినాం ఐ పోయింది సాయంత్రం పని ఉంది ఇంగా బౌల్ దొంపినం బట్టలు దుంపినం అన్నీ అయిపోయిని
ఊ
ఓడిసినం అమ్మాయిలకి ఇంత పని ఉంటది అన్నీ చేసివచ్చినం అయిపోయింది ఇగ సాయంత్రం వంట జెయ్యాలి మల్ల
ఊహూ
ఊ ఇంకా చెప్పండి
మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు బావున్నారా మమ్మీ డాడీ వాళ్ళు
బానే ఉన్నాం
బ్యాక్గ్రౌండ్ మ్యూసిక్ అత్తాంది అటు నుంచి జరగరా కొంచెం
ఆ జరుగుతున్నా జరుగుతున్నా
ఊ
చెప్పండి
చెప్పాలి మీరే
మీరే జెప్పండి ఏంటిదో సంగతి మరి
మరి సాయంత్రం ఏమున్నాయి తినడానికి
సాయంత్రమా ఇప్పుడు చూడాలి వన్ టైమ్ చూస్తుంద మమ్మీ చేస్తాది
హుహ్మ్
ఊ చెప్పలే ఏం చేస్తదో ఇంకా మీకు ఏ ఫెస్టివల్ చాలా ఇష్టం
రంజాన్
రంజానా ఏం చేస్తారు రంజాన్లో మీరు
ఫాస్టింగ్ ఉంటాం వన్ మంత్
ఊ
ఊ నమాజ్ చేస్తా పోతాం
ఊ నమాజ్ చేస్తారా హుహ్మ్ ఇంకా
మీకు ఏ పండుగ ఇష్టం
నాకైతే రంజాన్ అంటే చాలా ఇష్టం
హు హ్మ్
ఉ ఎందుకంటే మంచిగా అందరం త్రీ వరకు లేసుకుని లేస్తారు మంచిగా వంట చేస్తారు మంచిగా తింటారు ఇంకా నమ ఆ చేస్తారు ఫాస్టింగ్ ఉంటారు ఇంకా ఆ మంత్ ఎం ఎం ఆ థర్టీన్ డేస్ ఏమో మొత్తం ఏంటిది ఫుల్ గ ఉంటది ఎంజాయ్మెంట్ మంచి అనిపిస్తది అందరు మంచిగా ఆ కూర్చొని ఒకటే సారి తింటారు ఇంకా ఏంటిది తరావి అంటారు రం దానిలో స్పెషల్ అంటే తరావి నమాజ్ అది చేస్తార అబ్బాయిలేమో మస్జిద్కి పోతారు అమ్మాయిలేమో ఇంట్లో చదువుతారు మంచిగ అనిపిస్తది అప్పుడైతే చాలా బాగుంటది తర్వాత థర్టీ డేస్ ఫాస్టింగ్ అయిపోయి అయిపోయిన తర్వాత పండగ ఉంటది పండగ రోజు ఏం చేస్తనంటే చిరుకుమాది వేస్తారు నామాస్ చదువుతారు ఊ
బ్యాక్ గ్రౌండ్ మీది బాగా వత్తాంది మీది
ఏం చేస్తా మా మమ్మీ అరుత్తది ఊరికే
జరగర్రి మరి మీరే
జరిగినా మళ్ళా ఎక్కడ జరగాలి ఊ చెప్పండి
చెప్పాలి మీరె
ఊ ఏంటిది మళ్ల అన్నీ అయిపోయిన తర్వాత రంజాన్కి ఈద్ చేస్తారు షిరఖమాదిస్తారు. అందరు చుట్టాలు వాళ్ళు వస్తారు ఇంటికి ఇదిస్తారు మంచిగా ఉంటది
ఊహు పోయిర్రా మీరు హాలిడేస్కి
ఆ పోయినాం మంచిగ ఎంజాయ్ చేసినాం చుట్టాల దగ్గర వెళ్ళినాం చట్టాల దగ్గరపోయిన ఊరికెళ్ళినాం మంచిగా ఎంజాయ్ చేసినాం నీకు పల్లెటూరు అంటే ఇష్టమా లేకపోతే సిటీస్ అంటే ఇష్టమా
సిటీ
సిటీస్ ఆ
హుమ్మ్
అవునా అలా ఎందుకు
గట్లనే ఇగ గై చెట్ల చూడబడదు ఇక బిల్డింగ్లు పెద్ద పెద్దయి ఉంటాయి ట్వంటీఫోర్ అవర్స్ హైవేలా బండిలు నడుత్తయ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షాప్లు ఉంటాయి
హుమ్మ్ అవునా నాకైతే అన్ని ఫెసిలిటీస్ ఏమో సిటీస్ లో మంచిగా ఉంటాయి కానీ ప్రశాంతగా ఏమో ఊర్లోనే ఉంటాది. ఎందుకంటే ఏం ట్రాఫిక్ లేకుండా ఏం పొల్యూషన్ లేకుండా మంచి మంచిగా ఆరాం.. గా ఇంట్లోనే మంచిగా పండుకోవచ్చు. ఎక్కడైనా బయటికి వెళ్ళిన కూడా అంత ట్రాఫిక్ ఉండదు. సిటీస్ లో ఏమి ఉంటది మొత్తం ట్రాఫిక్ ఉంటది ఎక్కడైనా తిరగడానికి పోతే గంట గంటలు ట్రాఫిక్ లోనే పోతాది. ఎంజాయ్మెంట్ ఏం లేదు మొత్తం బుగ్గనే పోతే నైట్ పన్నెండు దాకా ట్వీల్వ్ తర్వాత పోవాలే మంచిగా. పోతే అప్పుడు అప్పుడు కొంచెం అరే మేము పోయినాం ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది అని అట్లా ఉంటాది. కానీ పిల్లలప్పుడు అందరు పడుకుంటారు ట్వీల్వ్ తర్వాత
ఫెసిలిటీస్ ఏమో అన్ని మంచిగానే ఉంటాది సిటీస్ లో ఇక్కడ ఏమో కొంచెం తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్కువ ఏంటిది ఆ ప్రెజర్ ఉంటది అన్ని కొంచెం కష్టం ఇక్కడ ఉంటే ఊర్లో ఉంటే కొంచెం కష్టమే కానీ ప్రశాంతంగా ఉంటాది. అదైతే మంచి ఉంటు ఇంకా చెట్లు చెట్లతోనే మనకి ఆక్సిజన్ వస్తాది. ఇంకా మంచిగా ఉంటది హ్మ్మ్ ఇంకా చెప్పండి నీకు ఏ కలర్ అంటే చాలా ఇష్టం.
వైట్ అండ్ బ్రౌన్
వైట్ అండ్ బ్రౌన్అ
ఉమ్
ఇంకా చెప్పు ఏంటిది.
మీకు ఏ కలర్ ఇష్టం
నాకేమో ఆ రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం.
హుహు
ఉమ్ రెడ్ వైట్
ఎక్కువ అంటే అ గర్ల్సకి ఇదే పింక్ కలర్ నచ్చుతాది. కదా
నేను కొంచెం డిఫరెంట్ అన్నమాట హాహా నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం బ్రైట్ కలర్ ఉండాలి. అది మంచిగా ఉంటది ఆ కలర్ తెల్ల తెల్ల ఉంటే. రెడ్ కలర్ మంచిది నల్ల ఉంటానేమో అనిపియ్యదు. మంచిగా తెల్ల ఉన్నాం వాళ్ళకి రెడ్ కలర్ అంటే చాలా సూట్ అయితది
ఉమ్
మ్
ఇంక
ఇంకా చెప్పండి ఫాస్ట్ ఫుడ్ తింటరా మీరు అంటే ఉమ్ ఫాస్ ఫుడ్ తింటారా ఫాస్ ఫుడ్ ఉమ్ ఏమేం తింట అంద్లో ఏమి ఇష్టం మీకు చాలా ఫాస్ట్ ఫుడ్లో చికెన్ నూడిల్సేనా నవునా
ఇప్పుడు మధ్యల శౌర్మ అచ్చింది.
అవునా
ఉమ్
తే శవర్మనే చాలా ఇష్టం మంచిగా తింటాం ఆహా టేస్ట్ అయితే అ హైలర్ ఉంటాది
నిన్ననేదిన్న షోర్మైతే
అవునా
మ్ మూడు తిన్న
మూడు తిన్నారా అ నిజంగా అంటున్నారా లేకపోతే ఒట్టిగా అంటున్నారా మూడు ఏంటిది
వంద రూపాలా ఉన్నాయి
వంద రూపాల్కి మూడ
ఉమ్
ఉమ్ మీ సైడ్ దొరుకుతున్నాడా అట్లా
వన్ ట్వంటీ గాని తొమ్మిది తీసుకున్నాంమని వందగిచ్చిరు
అవునా
ఉమ్
తక్కువ రేటే ఇక్కడ అయితే హండ్రెడ్ రూపీస్ అవును
పెగుత అంట రేట్ హుం ఇంక